హలో హలో హలో
ఆ అలో
హలో వినిపిస్తుందా అండి. ఏం చేస్తున్నారండి తన్నారా.
తినెకు కూర్చున్
ఏం బొక్నారంది
మీరు మాద్ మాది ఏం కూరనా
యులేజ్
పప్పు వండింది.
పప్పోండిందా మీ స్నేహితురాలు కొంట చేయొచ్చా అండి
మా స్నేహితురాలికి చేయొచ్చండి నాకే రాదు.
ఊహు
తిట్టాను అన్నీ కట్ చేసి పెట్టినా. మంచిగ కట్ చేసి పట్టిన పప్ ప్పు పొయ్యి మీద పొట్టేసిన దానికి ఆమె పోపు వేస్ చి పోపు చేసిన తినేసినాం ఫుల్ కారం ఐతాంది మేము ఎక్కువ కారం వేసినం వాళ్ళ అమ్మగ్ గార లేరు క్కడ లేరు
ఊహు ఎటు ఎల్లారండి
బా మేము వేరే దా దగ్గరున్నాం అక్కడ వేరే పని చేస్తున్నాం వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాం ఇంకా పని మేం చేస్తున్నాం ఇగ
ఊహు
ఊ
ఇప్పుడు ఏం లేదం అండి ఉదయానే లేచాను. ఇవాళ ఆదివారం అని లేట్గా లేచాను తొమ్మిదింటికి లేచి బోల్ దోమ నను మా భర్త చికెన్ దేసే గోంగూర చికన్ ఉండనా బగారాన్న వండాల ఆ బట్టలు విండాల ఇదిలోోడిచ్చ కోసనో ఆ అన్నిీ ప న విజ స్నం చేసి అన్నంం తిింటా ముందుకే
ఎవరు అరుస్తున్నారు ఎవరు అని అడిగి అ
మా బాబా అండి
హ
అమ్మామ్మ్మామ్ అమ్మ అని అంటాడండి ఓకే
అవునా
హ
నేం లేదు ఇప్పుడే చేర్చు కెళ్ళినాం చర్జులో తయర్ చేసినాం వచ్చినాం ఇక
చిగ్గులు వెళ్తారా అండి మీరు
ఇదేంది నంీద వెళ్ళి ప్రే చేేసి కూర్చున్నాం కూర్చొని ఇక తిని కూర్చున్నా ఏం లేదు ఇక గే అదే మాధం ద్వారం ఉంటాగా ద్వారం వైపు చూస్తూ మాట్లాడుతున్నారు
మ ఇమ్ మా బాబు నామ్దిన ఉ తినండి ఏం లేదిగా మామ్మ మామ్మ మ్మ్ మామ్మమ్మ మమ్మా ఇదే పాడండిగా ఏమమ్మా అటుపోతాడు ఇటుపోతాడు ఏం అమ్మ అంటాడు.
ఇంకా మీరంటే చాలా ఇష్టం అనుకుంటా
వాళ్ల డాడ్ అన్నా కూడా ఇష్టమే అండి. వాళ్ళ డాడ్ అన్ని ఇష్టమే అందరూ అన్నీ ఇష్టమే కానీ ఎవరు దగ్గర లేరండి నేను ఒక్క కాయనే తీసుకుంటా.
అవునా అందరు దగ్గర తీయాలి. పదా
ఎవరు ఉన్నారని దగ్గరికి తీసుకుంటానికి ఎవరు ఎవరు బిడ్డల్ని వాళ్ళు చూసుక్ కొంటరు కదా
పదా
సంక్రాంతి పండగ ఎలా జరుపుకున్నారండి ఈసారి మీరు ఆ
మేం జరుపుకున్నం గుర్తు కూడా లేదు అవును జరుపుకున్నామండి నేనేమ్ ముగ్గులు ఎసాను మూడు రోజుల నేనే ముగ్గులు ఎసాను
ఆహా ఏమి ఏం ముగ్గులు వేశారండి
పొద్దున్నే లేషనం ప్రతిరోజు మూడు మూడు ముగ్గులు ఒక టైం రథం ముగ్గు ఫస్ట్ రథం ముగ్గు ఎష్నం తరువాత ఆ నేనే వేసిన కనుమ రోజు తరువాతకీ మళ్ళీ ఒకరోజు నెమలి నమ్ నెమలికి రంగులేమో తో నింపారు తర్వాత కి ఇక రెండు మలకల ముగ్గు ఈ మధ్య చాలామంది వేస్తున్నారు కదా ఆ మలకల ముగ్గులు రెండు వేషినం వాటిని వివిధ రంగులతో నింపేషినం తర్వాత మళ్లీ ముందు రోజు మళ్ళీ అవే ముగ్గులు హలో అంటే ఒకట్ అది ఏ రోజు జూ దాన్ని ఏమంటారు భోగి రోజు మళ్ళీ వేరె అ ముగ్గులు ఎషినము అవి అవ్ తీసి చేసేసి సరికి ఆ ముగ్గులు వేసేసరికి నా తల ప్రాణం తోపుకొచ్చింది అవన్నీ వేసేసరికి నా కాళ్ళు ఫుల్లు గుంజినాయి కానీ మా అత్తమ్మకేమో ముగ్గులు కావాలె నన్ను ఎవరు పట్టించుకుంటర్ ఇగా నేన్ ఏయాల్సిందే
మ్మ్
మ్మ్
ముగ్గుల పొట్టిలక్ ఏమైనా పోటీలు పెట్టారండి బహుమతులు ఏమన్న ఇచ్చారా
నాకైతే ఎప్పుడు రాలే
ఎసరు గానీ ఇప్పుడు రాలేదు
అప్పుడు చిన్న పిల్లని నేను వేసినంత వరకు పెద్దగా అయినాక ఇక అత్తమ్మ వారి ఇంటి కడ వేసాను ఇంతకు ముందు ఒక ముగ్గు వసాను ఆ ముగ్గు అంత ట్రైం అంత లేదు అంత అంటే అందరికంటే అంత బాగుందని చెప్పాను ఓ బాగుంది అంతే అందుకే అప్పుడు రాలేదు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అది కూడా అంటే ముందుండే వాకిలి మంచిగా ఉండదండి అందుకే ఈ సరివేయడానికి కూడా అంత మంచిగా లేదు రోడ్ ఆ రోడ్ తె మరం పగిలి పోయిందు ఇగా వేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది అందుక నే ఈక పోనీ అనుకున్న కూడా ఆత్తమ్మ వాల ఇంట్ల వేస్నా నా ఒక్క రెండు రోజులు కష్టపడితే ఏమైతుందని లేసి అప్పుడు
హ
దినరకే
మార్నింగ్ మీరు అన్నింటికి లేస్తారండి రోజు
చల్లి ముగ్గేసి
మీ అత్త మ వాళ్ళు రోజు ఎంనిమిడి వస్తారండి
వాళ్ళు లెటే అంటే రోజు రోజు అంటే లెట్గా
మాట మ్
ఆ రోజు తొందరగా లేచాం రోజు ఎన్నింటి లేస్తామంటే ఇగ నా నేనై అయితే ఎనిమిదింటికి తొమ్మిదింటికి అల లేస్తా అది నేనైతే ఎనిమిది తొమ్మిదింటికి లేస్తా అమె అయితే ఏడింటి ఏడింటికి లేస్తానంటే అ ప్పుడు లేసి వాళ్ళకి చెపేస్తారు వెళ్తున్నారని బాయ్
మ్మ్ మ్మ్ అయిన మీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఏమి పని ఉండదు అను కుంట కదండి ఉదయాన్నే లేచాక వంట వండుకొని ఇల్లు తూడ్చుకొని తూడ్చుకుంటే అయిపోతుంది మ్ బా బట్టలకు వాషింగ్ మిషినే ఉన్నాలి
బట్టలకు వాషింగ్ మిషిన్ ఏ బోళకు బోళ్ళలకు మిషిన్ లేవు లేండి మీ తొముకోవాలి
ఆహా బోల్ నైట్ తోముకుంటే ఉదయాన అన్ని ఉండవు
ఆ నైటే తోమెస్తాం నైటే తోమి కిచెన్ మొ త్తం అంటే ఆ వంటగది మొత్తం తూడ్చి పెడతాం పొద్దున్న లేవాంగానే మళ్ళీ పని నులు ప్రారంభిస్తాం ఇగ
వంట చేయడం మొదలు పెడతారేమో
మ్మ్ మొత్తం పనులు ప్రారంభించడం అంటే పొద్దున్నే తుడిచేయాలి పొద్దున్నే ఊకేయాలి ఆ తర్వాతికి ఇంగా తొందర లేసి వుంటే ఒకవేళ అత్తమ్మ పూజ చేయాలి అనుకుంటే పూజ చేయడానికి స్నానం చేస్ అంటే అన్నం కూర తినరు ఇగ వండుతారు కానీ తినరు మళ్ళీ బయట ఊడవాలీ బైట తూడ్వాలి రోజు తూడ్వాలి మా అత్తమ్మ కి రోజు తుడ్వాలి బట్ ట్టలు వాషింగ్ మిషీన్ లో టూ డేస్ కోసారీ వే తం రోజు ఎండేస్తాను ఇప్పుడు అత్తమ్మకు పా ఇవ్వట్లేదు ఇంకా కొంచెం నేనం అంత రాదు కానీ కొంచెం కొంచెం చేస్తాం
నేర్చుకుంటే ఇవన్నీ వస్తనే ఉంటాయి అంత ఇబ్బంది ఏమి ఉండదండి చేసుకుంటుంటే రోజు అదే అలవాటు అయిపోతది మాకు కూడా పెళ్ళకి ముం
ఇప్పుడు వంకలు పెడ్తది ఆ వం కలు పెడ్తది అసలు చేయాలన్నా ఆలోచన కూడ రాదు తెలుసా
వంకలని ఎందుకు అనుకోవాలండి మనం ముందుగా చెప్తున్నారేమో అలా చెయాలి
ఇట్ల ఒక్కసారి చెప్తే ఏమో అంటారండి ప్రతిసారి చెప్ ప్తే దాన్ని అదే అంటరు ప్రతిసారి చెప్తారు ప్రతి సా సారి చెప్తారు నా కర్మ కొద్ది ఆ ఇంటి వాళ్లు నాక్ కే కనపడవు వాళ్ళకి కనపడతది
ఇ
నేను నూకితె ఆ చెత్త నాకే కనపడదు వాళ్ళకె కనబడు
ఉహు ఉం
నాకే ఎందుకు కనిపియ్యవు వాళ్ళకే ఎందుకు మా స్నేహితురాలు కూడ అదే అంటుంది మా స్నేహితురాలు కూడా అ అంది చేస్తున్నాం కదా అని అన్ని చెప్పు అన్ని ఇంగ అలా అంటే ఇలా చెప్పు అంటని ఆమె ఫుల్ చదుపాని మొత్తం ఆమ నేను అంటె మేం అందరం చేస్తాము
ఆమెని ఎవరన్నార అలా ఇలా చెస్ తనాని
అనొద్దు ఎవరు అన్నారు అనేది మనక్ తెల్వదు ఆమెను ఎవరో అన్నారంట అంట
ఆ మన ఇంట్లో అంటె మనల్ని ఎవరు ఏమనరండి అత్తగారి ఇంటికి ఎళ్ళినప్పుడు అన్ని అంటనే ఉంటరు వదిలేసుకోవాలి ఒకొక్క ఒక చె చెవిలో పెట్టుకోవాలి ఒక చెవిలో వదిలేసుకోవాలి ఉం
ఎంతమేష్ ఐన అందులో బూమ్ కోస్తనే ఉంటది అదే కదా బాధ ఫస్ట్ ఇగో మీ ఇంట్లో ఎంత మీ ఇంట్లో మీరెవరెవరు ఉంట రు మీఆ మీ బర్త మీరు రే గద అప్పుడు ఎవరు ఏం అనరు
ఎందుకన్నానండి ఈ వంకలు పెట్టే వాళ్ళు ఎప్పుటికి పెడుతున్నావ్ అంటరు మా భర్త ఏమన్నా ఆన్నాడ ఏది చేసినా అద ఇవి ఇట్లా అని అంటేనే ఉంటంది.
ఆమె బర్త అంతే లా.
అలానే అంటారు ఇదేంది ఇది. ఇక్కడ ఇలా ఉన్నది అది అక్కడలా ఉన్నది. ఎలా ఉండదు ఇలానే వెంచినద మి. మా య మీ అమ్మ నీటిగా ఉండదు కాబట్టి మీరు నీటిగా ఉండరు అంటేనే ఉంటారు.
మా అమ్మ ఇచ్చే వొస్తువులు కావాలి గాని వాళ్ళకి మా అమ్మ. అన్నీ మాటలు అంటారు మా అమ్మ ఇచ్చే వస్తువులు కావాలి మళ్ళీ వారికి.
ఆ అన్నీ అంతే కదా.
అన్న అలానే అంటారు. ఊమ్. ఏదున్నా కూడా మన మన. అమ్మ వాళ్ళనే సాధిస్తారు. అన్నీ కావాలె అన్నీ మా. వలంటే అంటే పడాలె. ఇగ మనమే వడాలె తప్. పదది.
ఏంతప్.
సరే అండి మరీ.